మీకున్నది వేసినవే
కట్టవు కదా ఆ
తా దీదిీ డయల్ చేస్తున్న ఆ
అవునా నాకు వెంటనే వచ్చేసింది ఈ రోజు కాలు
కదా మొన ఇంత డి యాక్టివేట్ అయిపోతామ అనుకున్నా
ఆహా
బ్యాగి వాళ్ళు ఎప్పుడొస్తారంట
ఆ పర్వినేమో ఎల్లుండి వస్తా అన్నది
హ్మ్
ఎల్లుండండి రేపు నైట్ ఎక్కుద్ది అంటే ఎల్లుండి వచ్చిద్ది
హ్మ్
ఆ ఈపిల్ల ఏమో తెలిదు
పాపం ట్వంటీనైన్ ఫెస్టివల్ అంటాఉండింది
అ అంతే అంతే సండే నా ట్వంటీ నైన్ అయితే సండే
అదే ఫెస్టివల్ అంటా పోయింది
ట్వంటీ నైనే అతుందింది
ఆ
హు
ఇన్ని రోజులుండి పండుగ మిస్ అయిపోయోస్తే భలే బాధ కదా
చాలా బాధ
ఎ
ఆల్మోస్ట్ వచ్చేసారు తెలుసా వెళ్ళిపోయినోళ్ళు ఆ ఆల్మోస్ట్
చెప్పకుండానే వెళ్ళిపోయినావు
నువ్వు రావు కదా అందుకనే చెప్పలా
మంచిదమ్మా
లేకపోతే ఎందుకు చెప్పను నువ్వు రావని తెలుసు కాబట్టి చెప్పకుండా
మీ ఫ్రెండ్ కి చెప్పినావా
ఎవరికి
మీ రూమ్మేట్ కి
వరకి చెప్పలా
నేను ఏం చెప్పినా తెలుసా మాఅమ్మకి శ్రుతి పోదు ఇప్పుడెల్లా నాతో పాటు ఉంటదని చెప్పినా నంటంది
వామ్మో నువ్వు ఈష్టర్ కి కూడా రమ్మన్నారు తెల్సా నన్ను
పోవే
ఇన్నిసార్లు నేను ఏడమ్మ మొన్నే నాకు తలకాయ ఫుల్లు నొప్పోచ్చింది
నాకు కూడా చాలా టైడ్ అయిపోయాను మ్మాయ్ ఎన్న కఅయిపోయేసరి
నేను ఆఫ్టర్నూన్ బస్సుకు వస్తాను కదా ఆఫ్టర్నూన్ బస్కు వస్తా కదా
ఆ
ఆ టైం కొద్దామని చెప్పి అప్పుడు దాకుండి వన్ కి స్టార్ట్ అయ్యా ఇంటి దగ్గర
హ్మ్
ఆ బస్ తీసేసారని చెప్పారు మా
అయిపో
బాధ అసలు ఇంకా కావలిలో దిగి ఇక అక్కడి నుంచి వచ్చా
మరి ఏం చేసినవ్
అదే కావల్లో దిగి కావల నుంచి నెల్లూరు బస్ ఎక్కి వచ్చా
టిఫిన్ పెట్టుకొచ్ఛా ఆడి నుంచి ఈ పల్లె వెలుగులు ఉండవా
మీ పల్లె వెలుగులో వస్తే ఇంక అంతేనే దేవుడు కనిపిస్తడు పో
అంటే ఉంటాయి కదా పల్లె వెలుగులు ఆ చూసా ఒకసారి ఆత్మకూర్ బస్ స్టాండ్ లో
ఏ ప్రతి ఒక్క ఊరు తిప్పుకుంటా వచ్చిద్ది గంట కాస్తే గంట మామూలుగానే గంట పదిహేను హేను ఇరవై నిమిషాలు పట్టిది కదా అక్కడ నుంచి
ఆ మేము ఎక్కింది సూపర్ లకారి నేను కావలసిపోయినప్పుడు ఎక్ ఇన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్
సూపర్ లక్జరి అయితే ఫస్ట్ గానే ఎల్లుది
హ అది విజయవాడ బస్సు
ఏతే ఫాస్ట్గానే బతాయి మేము అయి కాదుగా ఇంకా పల్లె వేళ్ళకి కాస్తే ఇంకొక అరగంట ఎక్కువ అయిపోయిద్ది
లే
రిస్క్ చెయ్యం కూడా నేనైతే అది ఎక్కి ఒకసారి ఎక్కినానమ్మా సర రాకు దోబ్బింది అసలు
చె వచ్చిందా ఆ పిల్లా
నాల
ఆ
రాల
మీిలి ముట్టస్తద మ
ఏమో చెప్ధము అను కున్నాను వన్ ఆ బస్సు లేదని మళ్ళీ ఎందుకు లేని చెప్పి చెప్లే
జీర
ఎందుకా చెప్పలా అవు అక్క
నువ్వ అంటే షాప్ అ తెలుసుకున్నావు హపీ టర్ తెలుసుకుందండి
ఉ అసలు షాక్ నిజంగా మొన్న మొన్న పోయిన రోజు కూడా ఉండంది కదా ఏంది అప్పుడే వారం కూడా
ఏ రేపుటికి వారం అంటారంం లేరుపచ్చి
ఆ రేపటికి మేమోచ్చి వారం అవును నువ్వు కూడ మేము సా
ఆ సూర్య సార్ అడగలేేద్ కదా ఎవరు రాలే
అడిగాడు కొంతమంది ఫోన్లు కూడా చేసినట్టున్నాడు
అవునా ఎవర్ చేసార్ మే
ఎవరెవరికో తెలిదు కానీ చేసి మాట్లాడు
బాయిస్
హు ఆల్మోస్ట్ చాలా మంది వచ్చే సార్ తెలుస
అదే అమో నిన్న టెన్ మెంబర్స్ అంటనినింది
అమ్మాలో ఇరవై మంది ఇప్పుడుంది మోత్తం
టెన్ మెంబర్స్ రావాలి ఇంకా అనింది
ఎంతమంది ఈ రోజు ఈ రోజు వచ్చిన వాళ్ళు తెలిదు గాని నిన్న
నేను అదే ఫిక్స్ ఇంట్లో కూడా అదే చెప్పినా నన్న సారు ఒక రెండు సార్లు ఫోన్ చేసరాాక నేను ఫోను ట్ బాలలేదని చెప్ప నువ్వు కూడా అని చెప్పినవు
హు కానీ మడి మిడిల్లో బిడ్డ అని చెప్పారు
ఆ మీడ్ మనం ఎక్స్పెక్ట్ చేసింది కదా ఇంక అప్పుడే పెడతార అనుకుంటన్నాం మదా
అవును ఎందుకంటే అప్పటికే అన్నారంట అసలు మీకుెప్పుడో పెట్టాల్సింది మాకు టై టైం లేక ఇప్పుడు పెడుతున్నాము అని చెప్పారు
అవును కరెక్ట్ అది
ఎప్పుడో మార్చి నైన్ పెట్టాల్సిందే
లాస్ట్ ఈ ముందు వీక్ కాక ఆ ముందు వీక్ పెట్టాలా
మళ్ళీ ఇప్పుడు రేపు ఫ్రైడే హాలిడే ఇస్తే సాటర్డే చాలా మంది రారు మళ్ళీ సండే హాలిడే ఆ ఈ మార్చ్ అంతా హాలిడేస్
ఆ
అసలు మాసులో ఫుల్ క్లాసులు ఒక మూడు రోజులు నాలుగు రోజుల్లో జరుగుంటాయి అంతే
మార్చ మేమన సప్లి ఎప్పుడు స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఎప్పుటి నుంచి మనము సప్లి స్టార్ట్ అయింది
సప్లి థర్టీన్ నుండి ఫిఫ్ థర్టీన్
ఆ అప్పుడు నుండి
అప్పటి నుంచి
క్లాసుల్ జరిగింది లేదు మనం పోయింది లేదు అస్సలా నెలా
కాదు అనుకోడం ఎలా అనుకుంటార అందరూ ఈసారి ఫుల్గా చాల టైం ఉంది మీకు
ఆ చాలా టైం ఉంది ఇప్పుడు చెప్తాం మీకు సిక్స్ మంత్స్ ఉంది ఐ చాల్ చెప్పారు
ఎంసీ ఓల ఆయన జాన్ జాన్ సార్ వన్ అండ్ హాఫ్ యూనిట్ అయిపొయింది ఇప్పుడు తను చెబితే సూపర్ ఫ్యాన్ అంత ఆ అదే ఫ్లాష్మాన్ అంటున్నారాయణ్ని
నిజమే
ఎందుకంటే ఎవ్వర్ చెప్పలేదు కదా అందరు ఫస్ట్ యూనిట్ లోనే ఉన్నారు సి ఆ హెచ్ డీటి హెచ్ పి ఏమో సెకండ్ యూనిట్ ఎంసి ఆయన ఫ్లాష్ మ్యాన్ అన్నారు అప్పుడే సెకండ్ యూనిట్లు అన్నారు
ఎవరా
సారోళ్ళు ఏనా ఎవరో అని అన్నారంట సార్స్ లో నిన్న
ఆమె నోడ్స్ చెక్ చేస్తుందంట బి పి టి
చేసుకొని రాస్తున్నాం గద
రాసున్నాం టాపిక్ జెప్పి మీరు అది రాసుకోరావళ్ళ అసలు రాసారా లేదా అని చూపి అన్నను నన్ను చెక్ చేస్తున్నాను లావు బ్యాచ్ యో వాళ్ళు తక్కువ ఉంటుండే మాకు క కమైండ్ చేస్తున్నారు మాళు
ఎవరు బ్యాచ్ బి ఏ వాళ్ళు
ఎవరెవరు అన్నారు అంటే ఇగ
మే ఇప్పుడు నిజంగానే తిప్పి కొట్టినా గాని ఇద్దరిని ఒక బ్యాచ్ చేసినా గని సరిపోతది
అవును నిన్న అయితే అసలుకి
మా ఊరైన గానీ అసలు ఎవరు వస్తున్నారు కాలేజ్
అమ్మో వస్తారేమో ఇంకా ఈ రోజు సప్లై అయిపోయింది
చూసా చాల్ ఆల్మోస్ట్ ఇప్పుడు హైమండేసుకోవ హైమండ్ల ఉజ్వల ఉమా సానియా ఈళ్ళెవ్వరు రారు ఇ మిట్లు కొద్ చ్చేవాళ్ళే ఇంక రేపుసెమ్ములే ఎంత మంది ఎగిరిపోతరట
ఆహా
ఊ సెమ్ము సెమ్ముకి చూడు ఇర్రెగ్యులర్ అయిపొ
నెక్స్ట్ సెమ్ చాల తక్కువ వస్తారు చూడు హలో హలో వాయిస్ ఇనిపియిట్లేదో హల్లో హలో ఉహు